బాగున్నార అండి చ ఆమె బాగున్నాన్ చాలా రోజులు ఐతుందండి ఫోన్ చేయకుండా
అవునండి మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు
కొద్దిగా బిజీ అంత బిజీ ఏం కాదు మీరు మీ మాకంటే బిజీ అయిపోయారు కదండి మీరు
అదేం లేదండి
పండకి ఇంటికెళ్తున్నారా అండీ ఆమ్ భోజనం అయిందండి పండకి ఇంటికెళ్తున్నారా అండి
ఆ వెళ్ళాలండి ఇంట్లో పనులు చేసుకోవాలి అమ్మకి హెల్ప్ చేయాలి మీరు
అ మ అంటే పండకి స్పెషల్ ల్గా ఏమన్నా చేస్తున్నా ఆ ఉగాది పండకి ఇట్లా స్పెషల్గా ఆ భక్షణాలు ఒకటే చేసారా అండి మేం ఊ ఉగాది పండగ ఒచ్ టె ఒక రేంజ్ ల సెబ్రేట్ చేస్ కుంటమండి పద్ ఫస్ట్ లేవగానే మంచిగా మామిడాకు తెచ్చుకుంటాం తోరణాలు కడతాం ఫస్ట్ ట్ స్టార్టింగ్ స్టార్టింగె తోర్ణాలతోటి స్టార్ట్ ఐతదండి తర్వాత వేప పూత ఆ అందులో ఇంకా నవ ధాన్యాలు ఏసి పచ్చడి జేసుకుంటం ఒక మంచి కుండను తీసుకొని కుండకి ఆ కుండన్ తీస్ తీసుకొని కుండకి అన్నీ పసుపు బొడ్లు పెట్టేసి పసుపు రాసి కుంకుం బొట్టు పెట్టేసి అందులో మంచిగా రసం చేసుకొని ర అదే చింతపండు నవధాన్యాలు అన్ని కలిపి ఒక్కొక్కటి వేసుకుంట అంతా ఏసుకుంట ఫస్టు పచ్చడి చేసేటప్పుడు కుండకు తోరణం కట్ట లండి
అవును
తన్ తోరణం కట్టుకొని మంచి అందులో అన్ని వేసి ఫస్ట్ అన్ని వేసే ముందు ను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి దీపం ముట్టించి ఇవన్నీ వేసుకొని దీపం దేవుడికి వెట్టాలండి నైవేద్యంగా వెట్టాలి ఇంకా భక్ష్యాలు చేస్తాం మంచి ఉంటయ్ భక్షలు కూడా
అవును
నార్మల్గా పిండి ఆ ఇట్ల తాలోచ
శనక పప్పుకు బెల్లం మిక్సీ పట్టేసి ఇకా చేసేస్తాం
ఆ కాదండి మీరు తా ఇట్లా చపాతీ లాగా చేస్తారా లేకపోతే పు పూర్నా లాగా ఇట్లా మొత్తం దగ్గరకంటుతరా
అ చపాతి వేసి దాంట్లో పూర్ణం పెట్టేసి దాల్చుతం కాలుస్ తం బచ్చలయుతై
ఏ బాగుంటది కదండి పండగస్సలు అందరెట్ క్కడెక్కడటోల్లో వాళ్ళు అందరు వచ్చేస్తరు. ఇంకా ముక్ ఖ్యంగా మర్చిపోతున్నం, మన పర్ జంగ చదువుకుంటాం ఉగాదికి ముఖ్యమైనది పంచాంగం కదా ఆ ఆ ఉగాదికి ముఖ్యమైనదే పంచా చ్చాంగం కదా అవన్నీ మంచిగా నైవే పిల్లలు పెట్టినంక, మంచిగా మనం సం తినేసి అప్పుడు కూర్చొని పంచాంగం చదువుకుంటాం. ఈ సారి ఎలా ఉంటాయో ఏమో? పాండి మనకి రాశులు ఈసారి.
అవును, వాతావరణం కూడా స టెంపరేచర్ ఘోరంగుంటుంది.
ఆ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఎట్ల ఏళ్లలో ఏమో ఇంటికి వాతావరణం ఎ ఎక్కడ ఎండాలండి అసలు మరీ ఘోరంగా ఉన్నాయి.
అవును అసలు ఇంకా ఎంతకాలం స్టార్ట్ ఏ అవ్వలేదు
ఆ మరీ బారీగున్నయి. అసల్ తెల్సా వా టర్ లేకపోతే కొద్దిసేపటికే తడారిపోతుంది. ఖచ్చితంగ ఇ ఇప్పుడు ఎండాకాలం నాలుగైదు బాటిళ్ళు తాగాలి.
అవును కానీ కూల్ వాటర్ అవాయిడ్ చేసేసి
ఆ కుండలో నీళ్ళు తాగడం బెటర్ అండి హ్మ్మ్ ఇంకా ఏ విశేషాలు అందరు బాగున్నారా అండి ఇంట్లో
అందరు బాగున్నరు, మీరు?
మేమై, మేం కూడ బాగున్నాం.
ఉమ్
ఇక్కడ ఆ ఆ ఉండి హాస్టల్ల్లో ఉండి ఉండి వాళ్ళ భాష వీళ్ళ భాష అన్ని అంటుకొని అండీలచ్చేస్తున్నయి, ఇం
మీకు ఉ మీకు షాపింగ్ అంటే ఇస్ ష్టమ అండి
మస్తండి షాపింగ్ ఇష్టపడన అమ్మాయిలు ఎవరున్న ఉంట్రా
హా ఎక్కువ ఆన్లైన్ రేనికి ఇష్టపడ్ తర లేకుంటే
ముఖ్యంగ్ అయితే ఆన్లైనే ఏస్తా అండి ఆ ఫ్ లైన్ అంటే చ్ ఎప్పుడో ఒకసారి ఆఫ్లైన్ ఇట్ల ఫ్రెండ్స్ తో బయటకి ఎళ్ళప్పుడు మంచిగా ఫ్రెండ్స్ తో తిరుకుంటా వాళ్ళ కోసం ఇట్లా తిరిగి తే షాపింగ్ అంటే చాలా గంటల్ గంటల్ టైం పడ్తదండి.
నౌను ఇందులో అయితే మనక్ నచ్చింది.
ఆ, అ ఆన్లైన్ లో మన న చ్చింద్ చూసుకోవచ్చు ఒకవేళ మంచిగా రాకపెయినా రిటన్ పంపింయొచ్చు, ఆ ఒకవేళ బయట మనం తెచ్చ్ కున్నం అనుకో షాపింగ్ మాల్స్ లో తెచ్చుకుంటే ఒకవేళ కొన్ని షాపుల్లొ ఏంటంటే రిటర్న్ తీస్ కుంటారు కానీ బయట మనం విధులలో తీస్ కున్నం అన్కో అది రిటర్న్ తీసుకునే ఆప్షనే ఉండదు. మళ్ళ సచ్చినట్టు అది ఒకవేళ డామె చ్చిన మనం అట్లనె మన దగ్గరే వెట్కో వల్సి ఒస్సది.
అవును
తిరిఇ ఆ తిరిగి పెట్టలేం మీరు ఆటలు బాగా ఆడ్తరా
మే మా ఆడత ఇండోర్ గేమ్స్ మీరు
నేను మస్త్ ఆడేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ఖోఖో, కబడ్డీ, రి గ్ బాల్ అన్ని స్కి నాక్ కబడ్డీ.
బి ఇస్
అసల్ మస్తు ఆడేదాన్ని చిన్నప్పుడు, కానీ రాన్ రాన్ పెరిగే కొద్దీ మనం అన్ని మర్చిపెయ్ అంతా ఆడడం బన్ చేస్నాం, ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరం కూస్సొని అచ్చన కాయలు, అష్ట చం మా ఇవే బాగా ఆడేది ఊర్లో
అవును ఈ జెనరేషన్ అయితే క్వైట్ ఆపోజిట్ ఉంది మనకు
అవును అసలు ఫోన్లు వదిలి పెట్టట్లేరు పిల్లలు
హు
మన మనం ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలుగున్నప్పుడు అసలు ఫోన్లు ఎక్కడివి మన దగ్గర అంతా బయట తిరుగులే బయట మంచి కూర్చొని సాయంత్రం అయిందంటే ఉప్పన పెళ్ల్లి ని లేకపోతే అష్టచమ్మా ఆడుడు అష్టచమ్మ అయితే అందరూ అమ్మ నాన్నలు కూడా ఆడతారు కాబట్టి అందరు కూర్చొని ఆడుకోవచ్చు అచ్చినకాయలు కిరికీస్ అని డప్పా అని ఎన్ని రకాల ఆటలా ఆడేటోళ్ళము అప్పుడు ఇప్పుడు ఏముంది పిల్లలు లుడో లేకపోతే పబ్జీ
మొత్తం మొబైల్ గేమ్స్ ఒకప్పుడు ఎట్లు ఉన్నాయి అంటే బయటికి వెళ్ళి ఆ బయట నుండి ఇంటికి రాని అనేవాళ్ళు పేరెంట్స్ ఇప్పుడేమో ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని
ఆ చేస్తున్నారు ఎందుకంటే ఫోన్ కి ఎడిక్ట్ అయిపో పోయారు కదా అంతాగనంగా
అవును
మరిీ అంత గనంగా చూడొద్దు ఫోన్ కూడా
హ స్టడీస్ కూడా
ఇంకేం ఏ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఆడితే ఏం కాదు గాని ఈ కాలంలో పిల్లలు అలా లేర్లేండి
అవును పబ్జీ ఆనే అదే చాలా మందినీ అడిక్ట్ చేసింది
ఆ పబ్జి ఒకటి ఇట్లా గేమ్స్ ఆడుతుంటే డబ్బులు రాకుండా ఏదన్నా కొంతమంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేసి అప్లోడ్ చేసి దానికి లైక్లు వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అట్లా చేయడం బెటర్ ఇట్లా అనవసర అనవసరమైన వాటిలో డబ్బు డబ్బు వేస్ట్ అయిపోతుది మనకి పిచ్చిలేస్తదీ ఫోన్ చూసి చూసి దానింతో పోలిసి ఇప్పుడు సోషల్ మీడియా కొంతమంది మనిషి దానికి కూడా ఉపయోగపడుకుంటున్నారు
మనం ఉపయోగించుకునే విధానం
ఆ అదే అ
మీకు విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా హలో
సార్ ఏమన్నా తింటున్నారా
మీకు విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా
ఏదైనా ఏం లేదండి
అలా బయ అంటే బయటికి వెళ్ళి ఏమన్నా తింటున్నారా లేకపోతే ఇక్కడే ఉంటుడి తింటున్నారా అంటున్నా అప్పుడప్పుడేమన్నా బయటికి వెళ్తారా
వెళ్తాం ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తా అమె వరిస వరాస
ఈ మధ్య ఎక్కడికైన ఎల్లారా అండి
ఆ వెళ్ళినాం ఫ్రెండ్ మ్యారేజ్ కి
ఆ బాగాయిందా
మా ఇంటికి వచ్చినం చాలా ఎంజాయ్ చేసినం పేరెంట్స్ హ్యాపీ ఫ్రెండ్స్ నీ చేసింది ఎవరు ఎంత మందునా ఫ్రెండ్స్ ంటే ఆ ఫీలింగే వేరూ
అదో ఆనందం అండి మంచిగుంటది
అవును
గుళ్ళు మేము కూడా వెళ్ళామండి ఈ మధ్య మా ఫ్రెండ్స్ తో కలిసి మంచిగా గుళ్ళలా కన్నీటికి తిరిగేసాం ఆ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే ఆనందమే వేరుంటదండి
అవును మూవీస్ కి వెళ్ళినాం
తిరగాలనిపిస్తది మంచిగా టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది వాళ్ళు ఉంటే అసలు టైం ఎట్లా అయిపోద్ ఆ ఎట్లా అయిపోతదో కూడా తెలీదు
అవును
బాగా గడిపేయాలండి మనకున్నది కొద్ది జీవితం కొద్ది జీవితంలో మంచిగ ఎంజాయ్ చేసుకుంటూ మనం మనని ఆ మనం ఇప్పుడ ఎలాగో పేరెంట్స్ మనని ఇంత దగ్గరకి తీసుకొచ్చిరు అదే ఏదో మంచిగా చదువుకుంటూ అలాగే పేరెంట్స్ పే నిలబెడుతూ టైం ఫ్రెండ్స్ తోటి మంచిగా టైం తెలుపుకుంటూ గడిపేయాలే
ఈ టెన్షన్ ఎప్పుడు ఉండేదే మనకి యెళ్ళదు గాని కాపోతే మనమే పోవాలవుతే
ఫ్రెండ్స్ ఉంటే ఎంత కష్టం లో అయిన ఫ్రెండ్స్ మంచిగా చిల్ చేపిస్తారండి
అవును
ఫ్రెండ్స్ మంచోళ్ళు మనకి దేవుడు ఒక ఒక మంచి బాండ్ ఇచ్చిండంటే అది ఫ్రెండ్షిపే పేరెంట్స్ కి చెప్పుకోలేని అయినా ఆ పేరెంట్స్ కి చెపు చెప్పుకోలేని, కజిన్స్ కి చెప్పుకోలేని, సిబ్లీంగ్స్ కి చెప్పుకోలేని అందరియీ మనం ఫ్రెండ్స్ తో చెప్పుకోగలుగుతాం.
అవును వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ అసలు
ఆ మన సీక్రెట్ బాక్స్ వాళ్ళు అసలు అన్ని దాసి పెడతరు మనవి ఏవన్నా కానీ మ కొది రోజులల్లో మన్న లాంటి ఫ్రెండ్షిప్స్ అలా ఏమి లేవుండి
అవును
మంచిగవే ఎట్లా ఇంత ముందుకు లాగా లేనే లేవు ఫ్రెండ్స్
అవును హాయ్ అంటే హాయ్ బాయ్ బాయ్ అన్నట్టు అపో
అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారు కానీ నార్మల్ గా అంత కూర్చొని ఎవరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతలేరు
అవును ఎక్కడ టైం వేస్ట్ అయి ఆ మోబైలె మొత్తం
మొబైల్ కి ఎడిక్ట్ అయిపోయి ఫ్రెండ్స్ తో మాట్లాడడం తగ్గించేసారు మన రోజులు వేరు మనం అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినాం అప్పుడు ఎంజాయ్ చేసినాం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం సరే అండి మళ్ళీ ఉంటా
ఓకే అండి
ఆ బాయ్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుండండి
బాయ్